ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నరండి
ఇంగో మా ఇంటికాడ పిల్లుందనమాట అయితే వాటికి పెరుగు అన్నం పెడుతున్నా నేనే
ఆహా అవునా అండీ మీర్ దిన్నారా అండి
మేం తినలే అండి ఇంకా మా నాన్న రాలేదు మా నాన్న మా అమ్మ నేను అందరం కలిసి తింటాం అన్నమాట మీరు తిన్నారా మరి
ఊమ్ తినలేదండి
ఇంకా తినలేదా అండి మరి
తినాలండి
అవు వునా అండి మా ఇంట్లో ఇక వన్ రెండు నా రెండు ఐతదండి మా అమ్మ మా నాన్నగారు ఆళ్ళు ఒచ్చే వరకి పొలం దగ్గరికి కెల్లిండ్రు నాకు మీకు వరి తెలుసా అండి వరి మా మా ఒళ్ళు వరి వండిసరనమాట
అవున అండి ఎట్లా చేస్తారండి అది
నాకు కూడా తెలియదండి నేనైతే చూడలే ఎప్పుడు పొలం దగ్గరకే వెళ్ళలేదు ఇంతవరకి
ఆహా అవునా అండి
మీరు వెళ్ళిరా అండి ఎప్పుడనా పొలం దగ్గరకి
ఆ వెళ్తామండి మేము అప్పుడప్పుడు వెళ్తామండి మళ్ళీ మా ఇంటి పక్క పక్కనే ఉంటాదండి ఓరి
ఆ ఏముంటదండి
బరీ ఉంటదండి
హరియా మరి మీకు మిగిలితే మా అంగడ్లో అమ్ముతారా అండి మార్కెట్లలా
ఆ అమ్ముతారాండి అవి కా అవి కాంటక్ వేస్తే అవి వెళ్తాయి అండి అవి మళ్ళా మనకి అలా బ్యాంకు లో పడతాయండి పైసలు
అవునా మేమేమో అట్లా కాదండి మేమే ఒకవేళ నాలుగైదు బస్సాలు మిగిలినయ్ అనుకో మా అత్త అంటే మా చుట్టాలకు కొన్ని బస్సలు పంపుతాం అండి మేం ది ఉంటాము రెండు మూడు బస్సాలు ఉంచుకుంటాము మిత అన్ని ఇంకా మార్కెట్ లో అమ్మేస్తాం ఎమ్మటే పైసలు ఇస్తారండి అప్పటికప్పుడే
ఆహ అవునండి మాకేమో వాళ్ళ బ్యాంక్ లో పడతాయండి
అవునా మరి మీ బ్యాంక్ పెట్టుకుంటారా మరి మీ నాన్న బ్యాంకా అండి మీది
నాన్నదే ఉంటదండి మా బ్యాంక్ లో ఏమి ఉండవండి అ
కేకదా ఆహా
నాన్న నాన్నగారికే పడతాయండి
ఆ
ఏం కూర వండి రండి మీరు
అ మాది ఈరోోజు ఏం కూర అంటే ట వంకాయ్ టమాట అండి
ఉ హ ఉనా అండి మీకు వండానికి వచ్చా అండి మరి కర్రీ కూరలు.
అర్ధం కాలా అండి
కూరలు వండనీకి వచ్చా అండి మీకు
వండడం నాకు రాదంటా అంత మంచిగా
ఉ హ అవునండి అమ్మానే ఉండుతదా అండి ఇంగా
అర్ధం కాలేదండి
అమ్మనే వండుతుదా అండి
అవును అవునండి అప్ అమ్మనే వండుతది మేము జస్ట్ తినడం మాత్రమే మాకు వచ్చండి.
ఆ హా అవునా అండి ఈ రోజు ఏం చేశారండి మీరు
ఆ
ఈ రోజు ఏమ్ చేసారండి మీరు
ఈ రోజు ఆ లేవగానే కొంచం చదువుకున్నా అన్నమాట నాకు రేపు పరీక్ష ఉంది. ఆ పరీక్ష కోసం ఐదు గంటలక్ కే లేసినా మా నాన్నగారు నువ్వు ఇంత పొద్దుగాల లేసినవి ఏందిరా అని అడిగిండు.
ఆహా ఆయన ఆశ్చర్యపోయారండి ఇగ
ఆ
ఆశ్చర్యపోయ రండి నా
అవునండి చాలా ఆశ్చర్యపోయారు ఇంత మంచి చదువుకుంటావా హస్టలో కూడా అన అన్నారు. అవును అవున రండియర్ అన్న
ఆ హా అవునా అండి
మా నాన్నగారు నేను చదువుకుంటుంటే చాలా సంతోష్ పడుతారండి.
అవునా అండి
మీ ఇంట్లో కూడా సంతోష పడుతారా అండి
అవునండి చాలా సంతోషపడుతారండి, నేను ఇంటి దగ్గరనే ఉంటా కాబట్టి బుక్స్ తియంగానే. మా బిడ్డ చదువుకుంటుందని చాలా సంతోషపడుతారండి.
అవునా అండి మా ఇంట్లో ఈ రోజు మామిడికాయ్ జ్యూస్ ఉందండి తాగాలండి.
ఉ తాగండి మంచిగాయే
మీరు కూడా తాగండి వచ్చి ఏముందలా మీకు కూడా పోస్తాం.
ఊ వస్తామండి మేమ్ కూడా
తప్పకుండా రండి మీకు కూడా ఉంటది
ఉమ్ వస్తామండి మేమేమో ఈరోజు కంకులు ఉడకవబెట్టుకుంటున్నాం అండి. కంకీ
కంకీ ఓ తెలుసు తెలుసు అండి మాకు మా స్నేహితురాలు ఒక రోజు వాళ్ల పొలంలో ఉంటే నా కోసం తెచ్చిందండి.
ఆహా అవునా అండి అవే మేము ఉడకావబెట్
అయితే మేమేమో ఇప్పుడు షాపి ఒక షాప్ లో కొనుకున్ టాం అన్నమాట పది రూపాయలు ఇరవై రూపాయలు అని, ఆమె మాత్రం మాకు ఫ్రీగా తెచ్చిందండి ఐదు తెచ్చి ఇంది మా ఇంటి పక్కన ఒకళ్లు ఒకటి ఇచ్చినా నేను నాలుగు తిన్నాం అన్నమాట మా ఇంట్లో వాళ్లకి.
అహా అవునా అండి మాకి మేము పండిస్తామ్ అండి అవి మేము పండిస్తామండి ఈ రోజు మా అక్క బాయి దగ్గరికి వెళ్ళిందండి వచ్చేటప్పుడు పట్టుకొస్త్ త్త మేము ఉడిక పెట్టుకొని తింటాం మండి నువ్వు కూడా వస్తే మీరు వస్తే మీకు కూడా ఇస్తామండి మీరు ఈ రోజు రాండి మాక్ అక్క చానా తెస్తది అండి
అవునా అయితే మా ఇంట్లో ఒక బ ఒక బాటిల్ల ఆపిల్ జ్యూస్ ఉందండి అసలు అది ఎంత బావుంది తెలుసా అండి
మ్ అవునా అండి
అన్నం తినకపోయినా ఏం కాదు అన్నం తినకపోయినా ఏం కదండి కొంచెం చల్లగా ఉంటది కదా వాత మంచిగా ఉందండి
అహా అవునా అండి ఎండాకాలం ఆ చల్లటివి తాగితే చాలా బాగుం
అవునండి మీరు పుచ్చకాయలు అవి తింటారా అండి ఎండాకాలంలల్లా
ఆ తింటామండి పు
మా దగ్గర కూడా దొరుకుతున్నాయి అన్నమాట యాభై రూపాయలకి కిలో అంట ఎన్ని కిలోలు అయితే అన్నీ యా బై లు కట్టాలి అన్నమాట ఎంత పుచ్చుకాయ పెద్దగా ఉంటే రేట్ ఎక్కువ అన్నమాట
ఆ అహా అవునా అండి మాకు ఇక్కడ మా మా ఇంటి పక్కనే పొలాలు ఉంటా యి కదండి మాకి అట్ సైడ్ ఎ కల్లు దొరుకుతది అండి ఈత పండ్లు ముంజాకాయలు మేము ముంజకాయలు చానా తింటామండి మా నాన్న వాళ్లు కూడా తేస్తారు అండి మా అక్క ఇప్పుడు బాయి దగ్గరికి వెళ్ళింది
నాకు ముంజకాయలు తెత్తరా అండి నా కు కూడా ముంజాలంటే చాలా ఇష్టం కానీ మా ఊర్ల దొరకవు అన్నమాట కొబ్బరి బొండం లోపల ఉంటాయి అట్లాంటివే కదండి అవి అంటే ఒక బోండాం రౌండ్ కా కాయలా తీస్తారు కదా
ఆ ఆ అవునండి అట్లానే
ఆయితే నేను ఒక రోజు చూసినా అన్నమాట ఒక ఊరికి వెళ్తున్నప్పుడు కానీ కొనుకుందామ అంటే బస్సుోడు ఆపలేదండి
ఆహా అవునండి
మన నాన్నగారిని దేమ్మన్నా మాకు లేవు ఇక్కడ
మీ ఊర్లో దొరకావా అండి అంతగాన మా ఊర్లో అన్నిీ దొరుకుతాయండి మంచిగా మీరు రండి అన్ని చూపిస్తామండి మా ఇంటి దగ్గర
అవునా అండి తప్పకుండ వస్తం స్తానండి మీకు మీ ఇంటికాడ ముంజలు తింటా కళ్ళ కళ్ళు తాగలేదండి ఇప్పటి వరకు అరికి ఒక్కసారి కూడా
కళ్ళు కూడా తాపిస్తామండి రండి మీరు మంచి
కళ్లు తాగి అయితే ఏం కాదా అండి కళ్ళు తిరుగుతాయి మళ్ళీ అది మందు అది ఇది అని అంటారు కదాండి
ను ఏమి లాంటిది కదంండీ అది నాచురల్ గా ప్రకృతి నుండి వచ్చింది కదాండి ఏం కాదండి బాగుంటదండి
ఆహ అయితే నాకు చాలా ఇష్టం అనమాట కళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుందాం అన్నమాట మనం బాటిల్లా
ఆ తెచ్చుకుందామ అండి అక్కడే కూర్చొని కూడా తాగినా కూడా ఏమనారంండి ఇక్కడ
వాళ్ళ దానికి ఏం తినొద్దా అండి అంటే ఆ వడియాలు వేయించుకోవడము ఆమ్లెట్ వేసుకోవడం మాట్ల అవసరం లేదా అండి
అట్లా కూడా తినిొచ్చండి అట్లా కూడా మనం ఇంటికా నుండి తీసుకెళ్ళవచ్చండి మ అట్లా కాకుండా కూడా కళ్ళు ఇంటి తెచ్చుకొని కూడా తీసుకోవచ్చండి కళ్ళుల గుడాలయిైన ఆమ్లెట్ అంట ఆయన అదేంటిది
చిప్స్ అట్లాంటివి తినొచ్చు క కదా వాటితోటి మేము ఒక రోజ అండి మా స్నేహితులు నేను వెళ్ళినము అంటే కొంచెం తాయినా కొంచెం చాయ్ గ్లాస్ అంత తాగనా ఏం తిన్న తెలుసా అండి చేపలు ఫ్రై పెట్టుకొని అక్కడికి చెరువు ఉందన్న మాట చేపలు కొనుక్కున్న వాళ్ళే కూర చేసిరు వాళ్ళే అంతా చేసిరు అదే ఎప్పుడు లెక్క ఇంకా కళ్ళు మా ఫ్రెండ్స్ అయితే గోరంగా తాగిందంట అది
చాలేంటి కళ్ళు మటన్ బాగుంటదండి అట్లా తింటేన అయితే
చేపలు బాగుండవా అండి
చేపలు కూడా బాగుంటాయిండి కాకపోతే చేపలులను కళ్ళు నేను ఎప్పుడూ తాగలేదండి మటన్ కళ్ళు చికెన్ కళ్ళు అట్లా తాగినంమండి
నో సౌండ్ అవును ఒకసారి ఇట్లా కూడా తినండి మీరు మస్తు ఉంటది అంటాను మా స్నేహితులు అన్నారు అంటే నాకు అలవాట్లే లేదు కాబట్టి నాకు ఏం నచ్చదు అట్లా
ఆహా మీరు తినారా అండి మీరు చేపలు తింటారా అండి
తినమండి చికెన్ తినము మటన్ తినము ఫిష్ తినము రొయ్యలు అలాంటి పీతలు అవన్నీ ఏం తినవండి మ మనుషుల్ని చంపుతాం మనుషుల్ని చంపమండి మేము జంతువులని నో సౌండ్
ఉ హా అవునా అండి
నాకు ఇష్టం ఉండదు మా తాతకి ఇష్టం ఉండదు మా నాన్నమ్మకి ఇష్టం ఉండదు నాన్నకి ఇష్టం ఉండదు ఇంకా మా ఇంట్లో ఎవ్వరం దినమా మాటగా
ఆహా అవునా అండి మేము తింటామండి
మీ ఇంటి కోసే మరి నాకు పప్పు భోజనం చేస్తారా అండి మరి చారు పప్పు కూరను
చేస్తా అండి మా అమ్మ పప్పు చారు చాలా బాగా చేస్తందండి మా అమ్మ పప్పు చారు చేస్తే నాకు తెలియదండి మా అమ్మాయి ఇస్తేదండి నాకు ఉండదండి నేను
నో సౌండ్ ఇంకా మా ఇంట్లో అయితే అన్నమే వండలేదండి మా అమ్మగారు
మేం వండుకున్నామండీ ఒక దమ్ము కూడా తిన్నామండి ఆన్ అందరం తిన్నామండి ఇక మధ్ తిన్నామండి మేము
మా ఇంట్లో ఒకటి ఒకటి రాధాకృష్ణ బొమ్మ ఉంది ఉందండి మస్తుంది తెలుసండి మీకు ఇష్టమంటే రాధాకృష్ణ దేవుళ్ళు
నాకు చాలా ఇష్టం అండి రాధాకృష్ణ అంటే
నేనైతే తెలుసా అండి ఆ కాలేజీ ఆ హాస్టల్ కి కాలేజ్ కి పోయి కూడా చెవిలో ఇయర్పాడ్స్ పెట్టుకొని మరి క్లాస్ అంటే వాళ్ళ సీరియల్ చూసేదండి రాధాకృష్ణ అది
నేను కూడా చూసేదండి కాకపోతే నేను మొత్తం చూడలేదండి కొంచెం ముందుగానే నాది ఇప్పుడు వస్తలేదండి
వస్తదండి యాప్ ఫోన్ల ఫోన్లో మనం చూసుకోవచ్చన్నమాట హాట్స్టార్ యాప్ లా మేమైతే తెలుసా మళ్ళీ మొదలు పెట్టినాము మళ్ళీ చూస్తూనే ఉన్నామండి నేనైతే ఒక నాలుగు వంద రెండు వందలు మూడువందలు ఎపిసోడ్లు చూసినాండి రోజు చూసి చూసి చూసి చూసి తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్ మొత్తం చూసిన అన్నమాట ఏం జరిగిందని
అవునండి నాకు మా అక్క చెప్పిందిండి ఇల్లా వస్తదని చెప్పింది కానీ అందులో పోయి చూస్తే ఇప్పుడు రావట్లేదండి చూద్దాం అంటే చాలా మిస్ అయి
నేను చెప్తాలేండి తర్వాత ఎప్పుడైనా నన్ను అడగండి నేను చెప్తాను ఎట్ల చూడాలో
ఆ చెప్పండి నేను చూస్తా అండి
సరే అండి మరి ఇప్పుడు ఉంటాను
ఉ సరే అండి